కార్యకారం అండి
ఇది కట్ అయిదని అనుకున్నాము అనుకున్నాము నే పర్లేదండి డూరేషన్ బాగానే వచ్చింది
ఆ
మది కట్ అవుతది కావచ్చు టైం పడదు కావచ్చు అనుకున్నా కానీ పడ్డదండి ఆరు వందల చిల్లర పడ్డది ఆరు వందల యాభై ఏమో వచ్చింది కా మరి మీ ఏన్న కట్న్నా అయితు అసలు
ఈ కాల్ మాట్లాడిన తర్వాత నావి చేయండి
ఆ చే నేను అయిపో అయిపోయిందండి ఇదే లాస్ట్ ఇక నా కాలు మీరే చేయాలి ఇగా
ఆ
మీరు చేసి ట్రై చేయండి ఒకసారి వస్తార అలా చూసినాక
మార్నింగ్యే మార్నింగ్ ఉ మళ్ళీ ఇప్పుడు వస్తానేమో ఒక రెండు మూడు కా
కాకపోతే ఏంటంటే నువ్వు స్విచ్ ఆఫ్ చేసి పెట్టు ఫోను నైట్ అయితే
ఆ
అట్లా డట ప్రాబ్లమ్ ఏమన్నన్నా సెట్ అయి నేను కూడా స్విచ్ అని చేద్దానుకుున్నాను కానీ అల్లారం మోగుతుదా మోదాం మళ్ళీ తెల్లర‌ అట్లా మోగాలి కదా అని చూస్తాను స్విచ్ ఆఫ్ చేస్తారు అన్నీ కదా కొంచెం సేపు ప్రస అ దానికి కూడా టైం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా మనం కా నిద్రపోతే ఎట్లా మనం ఫీగా అవుతామో అట్లా
ఉ మీరు మినరలవాటర్ తాగుతారా నల నీళ్ళ తాగుతారా అండి
మేము వాటర్ ఇన్ని రోజులు నల్ల నీళ్ళ తాగేది కాకపోతే ఈ మధ్యకాలంలో మామలుగా రెండు నెలలు నెల నెల రెండు నెలల నుండి ఫిల్టర్ వాటర్ వాడుతున్నామ అండి
ఎందుకంటే ఈ నల్ల వాటరు కొన్ని ఉసుకేలాగా రావడం వడబయకుండా కూడా కొంతమంది తాగి దగ్గు జలుబు అలాంటివి వస్తున్నాయి కదా వ్యాధులు కూడా ఫామ్ అవుతున్నాయి కదా
అదే అదే పా
రావడం గాని కడుపు నొప్పి రావడం వాటర్ వల్ల కూడా చాలా ఇబ్బంది అయితుంది వేడి వాటర్ వేడి వాటర్ అంటే ఇట్లా సమ్మర్ కాబట్టి వేడి వాటర్ కూడా తాగితే అంత వాంతులు రావడం అట్లా జరుగుతుంది
ఆహ
అన్నం తిని వేడి నీళ్ళ తాగితే అంత వాంతిసి రాంటి వస్తున్నాయి కాబట్టి మన చల్లటి వాటర్ తీసుకోవాలి ఈ సమ్మర్ కాబట్టి
అదే అదే మాకు ఫ్రిడ్జ్ ఉందండి ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ పెడతానండి నేను పెడా వాడుకద తాన్నా వాడు బతుకుతున్నాం ఎందుకంటే మస్తుం ఎండబడుతుంది కదా డే టైమ్ మొత్తం ఎండకు పళ్ళ అయినందుకు అక్కడి అక్కడ వస్తానే వాటర్ ఇల అన్నీ అట్లాంటివి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా సెట్ అయితానేయి
ఆ అప్పటి ఈ ఫ్రిడ్జ్ లో వాటర్ కూడా తాగొదుట అండి ఎందుకంటే కెమిికస్ కెమికల్స్ పామ్ అయ్యి అసలు ఫ్రిడ్జ్ చీ అనేది ఫ్రిడ్జ్ లో వాటర్ కూడా తాగ అర్ద్దగా అంటున్నారు
ఆ ఇమీ కొన్ని కొన్నిసయాల కొన్నల మాట తావాతే మంచిది అంటారు ఇప్పుడు కిడ్ అంటే ఫ్రిడ్జ్కే ప్రాబ్లం ఓకే నేను ఒప్పుకుంటా కుక్కర్ వాడొద్దుంటారు కుక్కర్ వాడితే మోకాని వస్తాయి అంటారు మళ్ రైస్ కుక్కర్ పప్పు కుక్కర్ వాడొద్దుంటారు మళ్ళీ హీటర్ వాడొద్దంటారు గ్యాస్ వాడొద్దంటారు పయ్యి పయ్యి ఒక్కటే వాడాల అంటారు మళ్ళ వచ్చేసి మనం
అంటే మనం తినే మనం తినే ఆహారం కొంచెం కరెంటు ఆ మీ కరెంటు దాని మీద ఆధారపడి ఉంటది కాబట్టి మనం పొయ్యి మీద అండుకుంటే కొంచెం పొగ పొగ టేస్ట్ రాచ్చినా కూడా దాని టేస్ట్ వేరే ఉంటది మనకు కరెంట్ బీల్ అయినా న్న ఆయన అనుకున్నాను టేస్టీగా ఒక్కొక్కసారి అనిపించ అన్నట్టు
అది నుంచిలగానే మనం కరెంటట్ వాడొద్ంటాం అంటే కరెంటట్ సంబంధించి వాడొద్ంటవు కదా కానీ సిటీలో మాత్రం పోయి క దొరుకుతాయిడి చెప్పండి అన్ని గ్యాస్ పన్న అయితాయి మన కుక్కర్ లోనే అయితాయి మ మన కూలీలు రొ తెలు చేసేది కూడా ఇప్పుడు రొట్టెలు చేసేది కూడా చేపతుది వేరే ఉంది చూసిరా మిషన్ కరెంట్ మెషన్ే అదిే గ్యారల్ కూడా కరెంట్ అ కోడిగుడ్లో కూడా కరెం కున్నది పాలది కూడా కరెంటట్ది ఉన్నది మళ్ళ వాటర్ ద కూడా సరా గీజర్ కానం పూలు వాటర్ ద దగ్గర అన్నీ కరెంట్ ఇవ ఉన్నాయి మనకు డైరెక్ట్ ఇకా అవన్నీ వాడుందంటే కంపెనీడు మోసుకోవాలి కాండి జాబు కాబట్టి వాడుతనే ఉంట మం ఎవరో జాగ్రత్త పడన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మిగిలిన వాళ్ళందరూ వాడుతూనే ఉంటారు కదా అండి
నన్నే
అందు
మనం ప్లాస్టిక్ ప్లాస్టిక్ అన్ అంటే మనం ఎక్కువ స్టీల్ గ్లాసులలోనే తాగడం అలవాటు చేయాలి చాయ్ అయినా పాాలయినా వాటర్ అయినా ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ అనేది తయారవుతుందట
అనా అది కూడా నిజమే గానీ మా అట్లా వాడడం వల్ల అట్లా అవుతుందండి అది ప్లాస్టిక్ పని చేస్తే అయిపోద్ది కదాండి
ఊ పిల్లలకు క్లాస్ చ్చి వస్తువులల్లా పెట్టద్దు ఫుడ్డు అని టీచర్ వాళ్ళు చెప్తున్నారట మా పాప మున్నారి సర్లా స్కూల్ పోయినప్పుడు ఆ ప్లాస్టిక్ వస్ సుల్లల్లా స్నాక్సు తిన కూూడదు స్టీలు బాక్సులలో వేసుకొని తినాలి అని చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అయినా అసలు
అవునా
చిన్న పాప ఇలా చెప్తుంది నీటుగా అని అసలు అసలు చెప్తాంటేనే ఓ ఓలాగా నవ్వొచ్చింది గాని ఇది కూడా నిజమే అనుకున్నాండి ఊ
ఇప్పుడు ఇంత వాటర్ అంటే ప్లాస్టిక్ దాంట్లో అసలు ఏం తీసుకోవద్దని అంటారు వేడి వల్ల మనం వేడి వేడి ఏమన్నా పోయడం వల్ల దాంట్లో ఉన్న కెమికల్స్ మనం వేసిన ఆహార పదార్థాలల్లో కలిసి ప్రాబ్లం అవుద్ది కాండి అట్లా ప్రా మన హెల్త్కే అంటే ప్రమాదం వాస్తవానికి కాబట్టి మనమే చూసి తక్కువ తక్కువ ఉపయోగపడేటట్టు చూసుకోవాలి బాగా వేడిగ పోసిన కూడా అది కరిగిపోతుది ప్లాస్టిక్ అని కరిగి మనం మనం పోసిన ఛాయ్ లుమ కానీ పాలల్లో కాని ఉండి అది మన కడుపులో పోయినాంక మోషన్స్ వామిటింగ్స్ లేకపోతే పేర్చుకు రావడమో లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితా ఉంటాయి
వాట ప్రాబ్లం కూడా పాట ప్రాబ్లమ్స్బట్టి కూడా ఎలర్జీ రావడం కూడా అవుతుందండి
అవునవున అండి చలో చలిలో పోతాని సాయంత్రం చలిళ వస్తాంది ఇప్పుడు మధ్యాహ్నమే కదా మధ్యాహ్నం వరకు వస్తుంది
ఆ
ఇం కాని చాలా ఇబ్బంది అవుతుందండి పిల్లలు అంత కొద్ద ఏడింటి వరకు వచ్చినా సరే నేను రని చేస్తున్నా లే పొద్దున లేస్తాను నేను ఎప్పుడైనా నేను రని చేయగలుగుతాగాని కొంతమంది అంటున్నారు ఇప్పుడు ఎందుకు ఇంత పొద్దున వస్తుంది అప్పుడు వరకు వస్తే బాగుండు కదా అర్ధగంట లేట్ వస్తే బాగుండు కదా అనేసి అంటున్నారట కవాలా టైమంగ్ కవాల స్తారు కదా మళ్ళీ అర్ధగంట లేట్ ఎందుకు వస్తారు ఇక అలా కొంచెం పిలిసది అయితే బాగుండండి మా అబ్బాయి చెప్ పులు తీసుకున్నా చెప్పులు చిన్న సైజ్ అయినా అవి కొంచెం పెద్ద సైజ అయితే కొంచ అంత పెద్ద సైజ్ అయితే బాగా సరిపోతు దానికి
అవునా వాపుసీంత అయిపోవండి మరి నేమరి చెప్పలేదా అండి
నెమ్మది చెప్పినా కొంచెం పెద్దది తీసుకురా లజ్ ఉంద పర్లేదు ఎప్పుడు ఎందుకంటే ఆయన ఇప్పుడుప్పుడే వేసుకుంటున్నాడు అన కేేసుకోడం చ కరెక్ట్ నడిచేసరికి అవి కొంచెం అళ్ళ టైట్ అయితాయి కదా కాబట్టి ముందే లూ్జీ తీసుకురాని కూడా చెప్పినా ఆయనంతట నడవాలంటే ముందు రోజు తెస్తేనే ఆయనంత్రానే వేసుకొని కలికినప్పుడులా నడుస్తా ఉంటారు కదా
అవును
అందుకనే ఊ కదనిలా ఆడినా ఇం ఇ వేరే వాళ్ళకి ఇచ్చి పంపించినా పంపిస్తే వాళ్ళు ఏమంటున్నారో ఆ ఇస్తా కాని చిన్న పెద్ద సైజు రాలేదు మళ్ళా తీసుకెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ వత కదా అనేసి ఆయన అన్నాడు ఇమొన్న అంటే ఇచ్చిన బాబు త ఉన్నాయి కదా మళ్ళీ మీరు ఊకొస్తారు ఊకి చెప్పుల కోసం వస్తారు అనేసి మళ్ళీ మమ్మల్ని గిట్ వద్ద అనేసి కూడా చెప్పాను నేను అ
అ ఆ
అట్లా తితుంది మళ్ళీ కొంతమందికి చీరాకు పడతారు కదా మూడు సార్లు వచ్చిినవ్ అమ్మాయి డ్రెస్లు పట్టుకో నువ్వు కదప్పండిని నువ్వు ఖచ్చంగా అంటే నాతో తలపై ఏడ పెెట్టుకోవాలి
అవును
అందుకనే ఇబ్బంది అనిపిస్తుంది చటాకులు వస్తూనే అండి ఇంతకేం కూర చేసారంండి మీరు
మేము మేము ఇక్క టమాటా వేసినామండి
అవునా ఈ రోజు ఎల్లమ్మని చేసుకున్నారేమో చికెన్ తీసుకురేదా అండి
లేదండి ఇవాళ మా కొయ్యలేదండి ఇవి కాదు పండుగ రోజు అది ఇది అన్ని మిక్సీ చేస్తామ అండి
ఆహో
అంటే దేవునికి వెళ్ళకయ్యాలి కాకపోతే న అయిగరు ళ్ళి రేపు లేదు ఎల్లుండికి పంండగ కదా అని పోయలేదు
అవునా పడుగ రోజు కోసి అందరుూ వచ్చాక తినేస్తారుా అయ్యా
చేపలు తీసుకుంటాము చికెన్ తీసుకుంటాము మటన్ కూడా వేరే దాంట్లో మేకనో గొర్రెనో కోస్తాలట అలా బాగా ఉంటాం
అవునా అప్పుడు పిండి మరె ఉండి మ చేసుకోవాలి ఇప్పుడు నుండి కక్క పట్టాలి వలన పడితేనే ఇస్తారు మనకి ఏదైనా.
అవును
అవునండి అసలు ఘోరంగా ఉంది పరిస్థితి అయితే డబ్బులు ఎప్పుడు పడతాయో ఏమో అర్థమే కావట్లేదండి.
మ్మ్ అందరు డబ్బుల కోసం చూస్తున్నారు కదా
అంటే ముందు పని అయిపోయినోళ్ళందరు డబ్బు కోసం చూస్తున్నారు అయిపోనొళ్లు ఏమో వర్క్ కొంచం చూస్తున్నారు కదా
అ
మేము నైట్ మాముూలుగా మటన్ తీసుకొచ్చినాం అదే వండుకున్నాం అదే తిన్నాం
హ
అదే చూడాలి అసలు ఎట్ ఉంటంద అడిగిన ఒకటి మాములుగా మంటి అంటే మట్టి పొయ్యి ఏమైన్నా పెడితే ఇలా కుండలు ఉంటాయి చూడండి పగిలిన కుండలు అవి పెడితే మట్టి ఎక్కువ మసి ఎక్కువ తాకదంట కదా ఆ అట్టే అడిగిన అది ఇక నిద్ర స్టార్ట్ అవుతుందండి ఎన్ని రోజులు పదకొండు పన్నెండు అయినా కూడా పడుకోను నేను ఇంకా నిద్ర వస్తాంది ఏం మాట్లాడుతున్నానోగా అర్థం కావట్లేదండి
ఆ నా కూడా నీద బాగా వస్తుందండి
అదే ఇక పడుకోవాలి ఇక అంటే బాగా చీకటి అయింది మళ్ళీ వర్కు కూడా ఏం లేదు కాబట్టి అతే రేపైనా మాట్లాడుకోవచ్చు సరెండీ
నా కూడా అయిపోయటానికి వచ్చిందండి
ద చూస్తున్నా చూస్తున్నాండి చూసుకుంటూనే మాట్లాడుతున్నా ఎందుకంటే చాలా కాల్స్ మిస్ అయినాయండి నా నాకు బాధ బాధాకరమైన విషయం అంటే సరే మాట్లాడుకుంటే కట్ అయినా ఇ వేరు కానీ మాట్లాడినాక అది తీసుకోకపోవడం వల్ల మస్తు బాధపడనండి
ఒక డౌట్ అండి మనం కార్యయాపు మాట్లాడుతుంటే ఏదన్నా ఇంకా వేరే కొత్త టాస్క్ రావాలంటే దాన్ని ఫామ్ ఫిల్ప్ చేసుకోవాలన్నారు కదా
అవునవును చేయాలండి చేయాలి అందరు చేస్తున్నారు కదా అట్లా
అంటే ఈ టాస్క్ వస్తుంటే వేరే ఫిల్ అప్ చేసుకోవచ్చా అండి వేరే వాళ్ళ సెల్తో
ఏంటండి
ఆ